హాయ్
ఏం చేస్తున్నావు
ఏం చేయట్లేదు పడుకొని ఫోన్ చూస్తున్నా మీరేం చేస్తున్నారు
అ నేను నా చెల్లాయ్ ఇద్దరం కూర్చొని సవాల్ చేస్తున్నమ్
ఏం గురించి మాట్లాడుకుంటున్నారు మీరు మీ చెల్లెళ్ళు
మా అక్కల మ్యారేజెస్ గురించి
అవునా ఏం రిసెంట్ జరిగాయా మ్యారేజెస్ లేకపోత అయితే ముందు జరిగినవా
ఇంకా కాలేదు ఎవరన్నా మ్యారేజ్ అయితే బాగుంటది అని అంటంది
ఎందుకు మీరు ఫన్ చేయనిక మీరు బా రెడీ అవ్వడానిక
డామినేషన్ ఉండాలె కదా
అవును అంతే అవును ఇప్పుడు ఎవరైతే పెళ్ళి కూతురు ఉన్నారో వాళ్ళకన్నా పక్కన వాళ్ళ హడావిడే ఎక్కువ అవుతది అన్నమాట వాళ్ళే ఎక్కువ రడీ అవుతారనమాట
ఆ అట్లా డామినేషన్ ఉండల్ల వాళ్ళ పెళ్లిలోనే మనం ఎంజాయ్ చేసేది మన పెళ్లిళ్లలో మనం ఎంజాయ్ చేయలేం
అవునవును మన పెళ్లిలో మనకి ఎక్కడ ఉంటది టైము అవి ఇవి చేయాలి ఇవి చేయాలి అని చెప్పవే సరిపోతది ఇంకా
ఇంక అంత మనదే మనం ఇ ఏం చేసుకున్నా మనదె ఇంక
మ్మ్
హడావిడి ఎంత మంది ఉంటది గట్ అటి ఎంజాయ్ చేయిచ్చు మళ్ళ మన పెళ్ళిళ్ళు అయినంక మనం ఎంజాయ్ జెయిలేం
అవును మన దగ్గర అవి చేయాలి ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలి ఫోటో షూట్స్ ఇట్లనే సరిపోతది
ఆ ముందే మా చెల్లెలకి ఫోటలు పిచ్చి ఎక్కువవి చెల్లలకి
అవునా అవును నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంది తన కూడా అంతే ఎప్పుడు అంటే ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ ఉంటాం కదా అందరు రెడి అయితారు అందరితో తీసుకోదు అన్నమాట సెల్ఫీస్ ఆమెంత కామెనే కీ కింద యాంగిల్ పైన యాంగిల్ పక్ క్క అన్ని ఆమెనె తీసు ఉంటదన్నమాట ఇంకా ఆ హి హ్హి మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది
తీట్ల పెట్టేది అట్ట పెట్టేది
మ్మ్ ఆ అది కూడా ఆ అది కూడా ఫిల్ టర్స్ ఉంటాయి అబ్బా ఆల్ అసలు ఇంగ వద్దులే దాని గురించి చెప్పడం అసలు ఆ దరిద్రాన్ని చూసి ఇంక ఎవరి తీసుకోరు
ఆ స్నాప్ ఒకటి ఉంటది స్నాప్ల తిక్క తిక్క ఫోటోలన్నీ దిగుతాంటా దిక
మళ్ళీ ఆ స్నాప్ కూడా ఎవరికి పెట్టదు అనమాట అసలు ఆ ఎవరు ఏవన్నా పెడుతే చూస్తది గాని ఆమె మాత్రం ఎవరికి పెట్టదనమాట అట్లుంటదనమాట
ఏం చేస్తాం కొంతమందికి పిచ్చది
అదే పిచ్చ అంటారండి బాబు పిచ్చంటారు
ఇక ఇప్పుడండి కసాపురం కరి ఒకసారి కసాపురం పోయినామా టెంపుల్ కని పోయి య్యి అందరం పోయే ముందర ఫోటోలు దిగుదాం ర మేకప్ పోతాది అంటది మా చెల్లెలు
ఆమె ప్రొ మా నాకొక ఫ్రెండ్ ఉంది ఉమ్ నాకొక ఫ్రెండ్ ఉంది ఆమె ప్రపంచం ఆమెదనమాట అందరు ఉన్నప్పుడు ఆమె ఉండదనమాట ఆమె కంటే ఒక డిఫరెంట్ వరల్డ్ ఆ మేము హాస్టల్లో ఉన్నప్పుడు రూమ్ మేమంతా రూమ్ లో ఉందామనుకో మేం సౌండ్స్ చేస్ తమంట ఆమె పైకెళ్ పోతుదనమాట అసలు ఇంగ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో కలిసి ఉండడం ఎందుకు సింగిల్ గా రూమ్ తీసుకొని ఉండొచ్చు కదా ఊరికనే
అంటే ఆ వాతావరణం పెరిగిపోయింది ఆ పిల్ల
ఆ అస్సలు కల్వనే కల్వదన్నమాట మళ్ళీ ఇరిటేట్ చేస్తది ఆ మళ్ళీ ఇరిటేట్ చేస్తాది బాగా ఇరిటేట్ చేస్తదనమాట ఇంక
ఆ ఇరిటేట్ చేసేదేం లా ఇప్పుడు పడుకోవుంటారనుకో పడుకున్నప్పుడు అట్లా ఇరిటేషన్ చేస్తది లేపే వరకు
ఆ అసలు ఇంక కెలుగుతా ఉంటది అవును అవును నిజంగానే అసలు ఇంకా అప్పుడు ఒక భద్రకాళి అయిపోతాదనమాట ఇంకెరనా ఫోన్ చేసినారనంటే
ఆ అదేదే కరెక్ట్ ఈడు మా చెల్లెలు అంతే
ఆ అన్నీస్ సిరేసిన్ వెళ్ళపోద్దన్నమాట పైకి పోతున్నాను ఇ నాకి ప్రపంచంతో సంబంధం లేదు నేను ఒక సింగల్ అన్నట్ ఇట్టి కలిసిపోతది బయిటికి
ఆ సౌండ్ పొల్యూషన్ అన్న కూడా ఈడ వాళ్ళమ్మోల్దా గాని గొడవ పడతది మా చెల్లెలు
ఆ
ఆ పాప్ పడు ఉన్నప్పుడు సైలెంట్ గుండాల
ఆ అయిపాయింక ఇంగ అంగం మ్ మూడో ప్రపంచ యుద్ధం జరుగుతది అన్నమాట ఇంక
త్తరంజయడు
ఈడేట్ చేయొచ్చు అస్సలు నేను ఇక్కడ ఆ రూమ్ లో ఉంటాం కదా మా ఫ్రెండ్ ఉంటది నేను ఇంగ వాష్ రూమ్ కెళ్ళాల అన్న కూడా నన్ వెళ్ళలేద అనమాట వస్తుంది ఇంక అట్లా అడ్డ పడతది కొడతది ఇట్లా అడ్డం పడతది డోర్ పట్టుకుంటది లాక్ వేస్తది లైట్స్ ఆఫ్ చేస్తది ఫుల్ టార్చర్ అనమాట ఇంకా
దాని విజయానికి వస్తే తన కోపం వస్తది
అరి పక్కకిర పాత్రం చేయడ్చు ఉంటారు కొం మంది అలాంటి వాళ్ళు ఉంటార అనమాట ఇంక ఏం చేయలేం పిచ్చ అనుకో వదిలి పెట్టే సాలె
అందరూ ఒకటే విధంగా ఉండలేరు కదా ఒకోరు మెంటాలిటీ
అవును
అట్లా అనుకోలే ఇడ్చి పెట్టే సె ల్యారు
హ్మ్
హ్మ్
ఇంకా మధ్యాహ్నంకి ఏం చేశారు వంటలు ఏం కథ
అయిపోయ లేవబా అసలు న లే లేకపోతిస్తి సండే హలో
ఆ మధ్యాహ్నంకి ఏం చేశారు వంటలు
వంట ఇంగమ్మా ఇం చెయలే మధ్యాహ్నాంకి
మ్ టైమ్ అయితుందిడి కదా టు ట్వల్ అయితుంది
మేం తినేలోపు టు అవుతుంది
హ్మ్ మేము అంతే మేము అంతే ఈరోజు సండే కదా సాంబార్ చేసింటారు మా పీజీలో
ఆ
ఉ బానే చేస్తారు వేడి వేడిగా ఉంటే తినబద్దు అయితే చల్లగా అయితే అసలు పోదనమాట లోపలికి
హ్మ్ ఆ చల్లాలంత్ తినాలంటే హాస్ వల్ల కాన్ పని
అవును అవునింగ ఏదోటి ఉంటది పక్కన ఆ పపికిల్సు అట్లా
కొంతమందికి అదిగారు బాగుండదు మనగా అది అడ్జస్ట్ అయ్యి తిండి గోల
అదే కదా తిన్నారు కొంతమంది పిక్ల్సే తినరు
ఆ ఉప్మా అను అవి చేస్తరు, అవి ఇంక అసలే తినలేరు.
హూ ఊ మా హాస్టల్లో ఒక్కోక్కసారి బా చేస్తారు ఉప్మా బా తినబుద్ది అయితది ఒకసారి తినబుద్ది గాదు.
మేం ఇగ ఉప్మా తినాలంటే ఇంకా కింది కదా అప్పుడు హాస్టల్ల్లో ఉన్నాం.
నేనేం లేదబ్బా తింటా వేడి వేడిగా చట్నీ బా చేస్తారు కాబట్టి గట్టిగా తినబుద్ది అయితది.
అవును ఊ అదే మా చెల్లెలు గారు అన్ని ఫుడ్ బా పెడ్
ఊ ఊ ఒకసారి ఇంగ వాళ్ళకి ఏదో ఒకటి ఇంగ అయన ప్పుడు చేయరనమాట మంచిగా ఇంగ అప్పుడు అడ్జస్ట్ అవ్వాలి.
ఆ
హ్మ్ ఇంకా మీకు తోటలున్నాయా మీకు?
ఆ ఉన్నాయి, మీకు?
మాకు లేవు, మీ తోటలో ఏం వేశారు పంట?
తోట ఏం కాదు నార్మల్గా రైైనీ సీజన్ మాది, వాటర్ పడుతుంటేనే మాకు పంట అంతే.
హ్మ్ ఇప్పుడేమి వేయలేదా మీ చేన్లో.
ఆ ఇప్పుడే లేవు ఇప్పుడు ఇంగ ఎండాకాలం కాబట్టి అంత దున్నేసింటారు, గోధుమ ఉంది గోధుమ ఒకటి ఆడిల్ల.
హ్మ్ మాకు ఏం లాన్ డ్స్ లేవు
తో తోటల్లేవ?
ఆహా లేవు లేవు. మా తాతోళ్ళు మా కోసం చం పాయిచ్చలేదనమాట
ఆ సంపాయించకుండా ఏముం డరు మీ డాడీ వాళ్ళకే పెట్టింటారు.
లేదు ల్యాండ్స్ లేవు అప్పుడు అప్పట్లో అమ్మేస్ సరంట ఇంకా అంటే మా తాతకి చెల్లెళ్లు ఉండడి అంట ఆమెకి ఇచ్చేసినారంట అప్పుడంతా వాళ్ళు అమ్ముకుని వేరే ఊరి వెళ్ళిపోయారు అసలు నేను వాళ్ళ ఎవ్వడో కూడా నాకు అసలు వాళ్ళను చూడను కూడా చూలేదుదనమాట
ఆ ఇం హ మనము ఆ బ చదూకుంటాంటాంగా తి వాళ్ళు రారు మనము చూడం
హ్మ్ లేరు వాళ్ళు అసలు అంటే మేము ఒకళ్ళు ఉన్నాము ఒక ఫ్యామిలీ ఉందని కూడా వాళ్ళు, వాళ్ళకి గుర్తులేదేమో మేబీ అసలు ఎప్పుడు నేను చూడలేదు అసలు టాపిక్ కూడా రాదనమాట నేను ఎప్పుడో ఒకసారి విన్నా అమ్మ దగ్గర నుంచి అంతే తప్పిచ్చి. నాక్ తెలిదనమాట ఓకే వీళ్ళున్నారా? కంట్రోల్ నాకంతా ఇంకా అమ్మ సైడ్ వాళ్ళే ఎక్కువ. బేసిగ్గా ఎవరికైనా ఆ అంటే నార్మల్గా అన్ని దాంట్లో కంపేర్ చేస్తే నాన్న వాళ్ళ సైడ్ కంటే అమ్మ వాళ్ళ సైడ్ ఉండే బంధువుల్నే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తాం.
ఆహ అంటే వాళ్ళని మనం చూడం కదా ఫస్ట్ మన పేర్ ఇది మన డాడీ పక్కన ఉన్నోళ్ళయితే తేల్చిపోతది వాళ్ళు ఎట్లుంటారు ఏమనేది వీళ్ల తక్కువ కదా మనం కలిసేది అందువల్ల ఆ రిలేేషన్ త్వరగా చెడిపోదు ఈ రిలేషన్ త్వరగా చెడిపోతది
నాకైతే ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అంత పిన్నివాళ్ళు అక్కవాళ్ళు తమ్ముళ్ళు వీళ్ళే ఎక్కువ ఇష్టం అన్నమాట నాన్న వల్ల సైడ్ అంత పట్టించుకోను నేను అంత ఎందుకు అంత మింగిల్ అవ్వబుద్ధి కాదన్న మాట వాళ్ళతో
అవునా ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ
ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళు మనకి ఏం ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడము సజెషన్ తీసుకోవడము ఇలానే సరిపోతుంది.
ఆ
ఆ మీకంతా బాగుంటుంది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా అందరు అక్కడ అక్కడే ఉంటారు కాబట్టి బాగుంట హు ఆ బాగుంటది మీకు మా ఆకంతా ఒకక్కరికొక్కరు దగ్గర హై హైదరాబాద్ లో ఒకరు హిందూపూర్ ఇట్లా దూరం దూరం ఉంటారు అనమాట మాకు అంత
ఎప్పుడయినా కలవచ్చు కదండి.
ఎప్పుడో ఒకసారి సమ్మర్ హాలిడేస్ కి ట్లా ఏమన్న పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లాంగ్ ఏమైనా హాలిడేస్ అంటే అప్పుడు వస్తారు నార్మల్ టైమ్స్ కి ఇంకా అందరికి స్కూల్స్ ఉంటాయి కాబట్టి టీ
మా అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీనే మ డాడీ వాళ్ళది పెద్దదే ఫ్యామిలీ
హు
మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఏడు మంది ఏమో వాళ్ళ డాడీ వాళ్ళు
ఊ
సైడ్ ఐదు మంది
ఉ పెద్ద ఫ్యామిలీనే అదే ఇటువైపు నుంచి ఆ
కొలాగే ఆ పెద్దమ్మ వాళ్లు అరు వందే
హు మీరంతా డాడీ వాళ్ళసైడ్ కాబట్టి అంటే మీరంతా ఇక్కడే ఊర్లో ఉంటారు కాబట్టి మీ ఇక్కడే ఎక్కువ బొండింగ్స్ ఉంటాయి
ఆ అప్పుట్లో మేము మాట్లాడే వాళ్ళం కదా మా అమ్మ వాళ్ళతోని
ఓకే
కలుసుకున్నారు ఆ
ఊ రీసెంట్గా అంటే ఇంగ అంతా క్లోజ అవలంటే టైమ్ పడతది ఇంకా
ఆ
ఊ
ఇంకా నేను ఎప్పుడు హాస్ట లోనే కాబట్టి వాళ్ళు నాకు తెలిదు నేను వాళ్ళకి తెలిదుందా
ఊ ఒక్కసారి హాస్టల్ కి ఎలిపోతే మన ఫ ఎప్పుడ ఒకసారి ఫ్యామిలీ కలవనీకి మనకు ఉండదు
ఊ ఉ దొరికేది హాలిడేస్ ఇంకా హాలిడేస్ ల గాని రిలేటివ్స్ వళ్ళ ఇం టికీ వోవాలంటే బోలేరు
పోలేము అవును ఇంటిలో వచ్చి మంచిగా తిలి పడుకుంటే సాల్ రా బాబు అనిపిస్తది
ఆ రిలేటివ్స్ని ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మలేరు ఎప్పుడు
అవును ఇగ మన ముంద ఒకలాగా ఉంటారు ఆ అవ కాల అన్ని ఇంకా అన్ని గోసిప్స్ అన్ని చేస్తుంటారు వాలిట్లా వీళ్ళట్లా వే సరిపోత ఇంకా
మనతో మాట ఇంకొకరితో ఓ మాట
అవునవును ఆ ఇదే సరిపోతదింగ వాళ్ళకి
చూసేకు మన్ తో మంచోళ్ళు అనుకోవాలింతే
ఊ ఎందుకంటే మన వెనకల్పాకి ఏం మాట్లాడ తెలియదు కదా మనకి మనం ముందు మాట్లాడ ఒకటే చూసుకుంటాం బ్యాక్ సడ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి నాకు తెలీయదు ఇం క
ఆ వాళ్ళొచ్చి వాళ్ళు చెప్పిన వాళ్ళొచ్ చెప్తేవారు మనకు కాని తెలియదు వాళ్ళు ఇట్లన్నా ఇట్లా మాట్లాడుతున్నారే
మనకు చెప్పాలి ఇంక చెప్ ఓకే ఇట్లా జరుగుతా అంద సరే వీళ్ళకిింద దూరంగా ఉండాలని ఇంక అప్పుడు అనుకుంటాం ఇంకా మనం
ఆ లిమిట్ లో పెట్టుకోవాల ఎవరితే ఎకు
అదే అదే అవును ఏదె ఎగ్జిట్ అవ్వకూడదండి. మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్, బంధాలు, బంధుత్వాలు. అప్పుడు బాగుంటది అన్నమాట
ఎక్కడికి వెళ్ళావా నువ్ తిరుపతి అట్లా కానీ
ఆ ఆ లేద్ ఇంగ ఇప్పుడు హాలిడేస్ ఏం లే, స్కూల్ ఉన్నప్పుడు అంటే అయితే వెళ్తుంటిమి. ఇంగ ఇప్పుడు మనం పెద్దలు అయిపోయాం కదా! మనం జాబ్లు చేస్తే ఇంగ మనకి యాడ ఉంటాయి ఇంగ మనకి హాలిడేస్?
అది కరెక్టే. రండి. ఎప్పుడన్న, వీకెండ్స్. మీకు ఉంటాయి కదా వీకెండ్స్, సప్పుడు అట్లా ట్రా. సెటిల్ అయ్యారా? ఆక్ ఉహు, ఆదివా సండే వస్తే పడుకునేకి చెడిపో.
అద్దే గదా నాకు. మున్ ముందే బద్ధకం! చాలా ఇ. బట్టలన్నీ ఉతుక్కోని. పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని జుట్టుకి, మంచిగా పండుకొంటే సాలింగా!
హా హా హా, అదైతే కరెక్ట్. దొరి కినప్పుడే, నిద్ర మల్ల దొరకదు.
సరే మరి, నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం మనం. ఇం
ఓకే బాయ్, ఇంబయ బాయ్.